హలో ఆ ఏం చెస్ తున్నావు
ఎంది ఇంకా ఖాళీగా
తిన్నావా.
ఆ తిన్నాను నువ్వు తిన్నావా.
ఆ తిన్నాను.
ఏం తిన్నావు నువ్వు.
మాది ఇవాళ బిర్యానీ.
బిర్యానీ ఆ
ఉ
ఏలా చేస్తారు మీరు బిర్యానీ.
బిర్యానీ ఎలా చేస్తాము. ఇవాళ మటన్ బిర్యానీ మాది
మ్మ్
మటన్ ముక్కలు కోసేసి శుభ్రంగా కడిగి
మ్మ్
కుక్కర్లో ఉడకబెట్టే దాన్ని
కుక్కర్లో ఎందుకు పెట్టాలి బాందీలో వేయాకూడదు
బాందీ లేస్తే ఉడకదు మటన్ చికెన్ లాగా మెత్తగా ఉడకదు హార్డ్గా ఉంటాది
మ్ హు
అందుకని మటన్ని కుక్కర్లో ఉడికించాలి
మ్మ్
ఉడికిస్తే అప్పుడు బాగా ఉడికి ముక్క మెత్తగా ఉంటది టేస్ట్ గా ఉంటది
మ్మ్
ఇంకా మాటన్ తో కూడా కైమాయి చేస్తారు కైమాతో గార్లు కబాబులు అయి చేస్తారు తిన్నవా ఎప్పుడైనా కబాబు
లేదు
తిన్లేదా
కాబాబు కాదు కవబ్
మేం అలాగే అంటాం కబాబుని
ఇలా అనాలి కాబాబు అని
హు మా ఊళ్లో అలాగే అంటారు కవాబు అని
మ్ హ పల్లెటూరు క
ఆ అ
చదువుకొనళ్ళ ఉంటారు అందరూ
అవును అందరం వేలుముద్రో లాయ్
మ్ హ హ
ఎక్కడో ఒక వంద మందిలో ఇద్దరు ముగ్గురు ఉంటారు చదుకున్న
లోకల్లే
మ్ అవును నువు తిన్నావా
హ్ హ లేదు తినలేదు తినాలి
దెం కురగ
మాట్బ
ఎం పప్పు
టమాట పప్పు
టమాట పప్పా హ మ్ హు మ్ రాయంటే
ఇంకా ఏముంది ఏమి లేదు ఫోన్ చేసార మీ అక్కోళ్ళు అమ్మోళ్ళు
ఆహా కాదు క్రికెట్ ఎరసన ఆ అకాడమీకి
అకాడమి గదె అకాడమి
ఏదో ఒకటి కాదుమి
హు వెళ్తనా
ఆహా చాలా మంది పిల్లలు ఉంటార అక్కడ చాలా మంది పిల్లలు ఉంటార అక్కడ
ఆ ఉంటారు
ఉహూ ఫీజులు కూడా ఎక్కువ తీసుకుంటార ఫీజులు ఎక్కువ తీసుకుంటారా అంటున్నా
తీసుకుంటారుగా మరి పెద్ద ప్లేయర్ని చేయాలంటే ఫీజులు ఆ మాత్రం ఉంటాయి
ఆహ మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యా ఆ హ ఉమ్ హు టోర్నమెంట్ల కాళ్ళే తీసుకెళ్ళి తీసుకొస్తారా
మనం బాగా ఆడితే తీసుకెళ్తారు లేకపోతే లేదు
ఆహు
హ
చెస్ కూడా నేర్చుకోవచ్చుగ
ఏంటిది
చెస్తు చెస్
రోజుకి ఇరవై నాలుగు గంటలేగా సరిపోట్లా
అయిపోవట్లేద అయ అయో ఖాళీ ఉన్నప్పుడు చెస్సు క్యారమ్స్ అవి కూడా ఆడుతూ ఉంటే బాగా ఉంటది
న కొ
ఇప్పుేడి పెరిగితి నాకొచ్చి మేం ఆడతాం
ఆహ ఏమేమిమంటతారు మీరు
నేను మా పిల్లలు చెస్సు క్యారమ్స్ స
హ
మా చిన్నప్పుడుయితే మేము కుంకుమ చుట్టాలు అందరం కలిసి అస్తార్చమ్మ అవన్నీ ఆ దవాలు చింతపక్కల ఆటను
మ్మ్ హ్మ్
ఎప్పుడు ఇప్పుడు పిల్లలు ఎవరు హాఫ్ అన్ అవర్ అయ్యి ఎంతసేపు ఆ స్మార్ట్ ఫోన్లో డిషుం డిష్యుం అని కొట్టుకునే ఆటలే ఆడుతున్నారు
మ్మ్ హ్మ్
ఉహుం
అయే బాగుంటున్నాయి వాటిల్లోనే కోట్లు కోట్లు సంపాయించేస్తున్నారు
ఆహా ఆ గేమ్స్ ఆడి సంపాదిత్తున్నారా
గేమ్స్ ఆడేగ్ రాన్ లో బాగా ఆడితే దాంట్లో టోర్నమెంట్ ఉంటయ్
ఉహుమ్మ్
ఆ టోర్నమెంట్లాడి ఆ టోర్నమెంట్ ప్రైజ్ మనీలు కోట్లుల్లో ఉంటయ్
ఆహా
టీమ్లుంటాయ్ మళ్ళీ ప్రొఫెషనల్ టీమ్ లు, ఇప్పుడు మ్ భారతదేశం కి క్రికెట్ జ ట్టు ఫుట్బాల్ జట్ ఎలా ఉండిద్దో
హా
గేమ్ కోసం నాలుగురుంటారు ఆ నలుగురి భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆళ్తారు.
అలాగా ఏదేదో ఎస్ హల్ దేశాలన్నీ ఆడుతరా
అన్ని దేశాల్ ఆడతాయ్
హ్మ్ హు హ్మ్ హు ఇంకా ఏంటి
ఇంకా లేవలేదు
అయ్యో ఆ హ్మ్ సరే
హేయ్
కేవన్నా
వీలు ఉండి ఏం లేదు
మ్మ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా ఇవాళ బయటికి వెళ్ళడానికి
లోపలికి వెళ్ళండి మీ వాయిస్ వస్తుంది
ఆ లోపల్ కొచ్చా హ్మ్ ఇంకా ఏంటి
ఏం ఉంది ఏ లేదు ఎప్పుడు పోయినా ఊరళ్ళందరూ మా ఇంటి మీద పడిస్తాంట కరు
మేలా అంతా ఫేమస్ మరి
ఏం వస్తాదో ఏమో
అ
ప్రశాంతం నుంచోడానికిలే కూర్చోడానికి లేదు
అదిరా
హ
ఇంకా ఇంకాంట
ఇంకేముంది వాళ్ళ ఇప్పుడు పెడితే ఇప్పుడు వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు వాళ్ళకొంపలాగా
చారా ఈ సారి భోజనాలు పిలుస్తావా వాళ్ళని పంండగ ఓకే
లేదు వెలామ లేదు పలాను
వాళ్ళ పడుగలకు పిలుస్తారా మేమ్మని
ఆ అల
అలో పల్లవరా
అది అర మనంపలం
ఆ ఈ ఊర్లోనే ఉంటారు అందరుూ వేరే పల్లు ఊరులో ఉంటారు
వేరే వేరే ఊళ్ళ ఉంటారు
అవునా అవును ఇంకా
అంటే ఇంకేముంది ఏం లేదు
మీ ఊర్లో దసరా పండగలు అన్ని బాగా జరుపుకుంటారా మీ ఊరుగా దసరా పడుగలంటారా హ మా ఊర్లో కూడా బాగా చేస్తారు సంక్రాంతి ఏ అయ సంక్రాంతి పండగల అయితే గంగిరెడ్దులు హరిదాసులు అందరు వస్తారు
ఉ
పెద్ద పెద్ద ముడు లేస్తారు పాటల పోటీలు ముగ్గుల పోటీలు డ్యాన్సుల పోటీలు అలాంటి పోటీలు అన్నీ పెట్టి పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తారు
హ
హ ఫ్యాన్స డెస్ కాంపిటిషన్రడు త
మంచిది మంచిది
అందుట్లో పిల్లలైతే గాంధీ తాత వేసిన్నారు రకరకాల వేషాలు రకరకాల వేషాలు వేసుకొని వస్తారు
మంచిదే
అవును మీకు
మాకు
మీ ఊర్లో పెట్టరా అ
అ
మా ఊర్లో అయితే కొన్ని రకరకాల చీరలు ఫేమస్
బా
ఆ పటి చల్ వయ సిల్చర్లు బాగా తయారు చేస్తారన్నమాట అవి అన్నీ రకరకాల దేశాలకు విదేశాలకు అక్కడ పంపిస్తారు మీకు ఎప్పుడైనా కావాలంటే మా ఊరు రండి తక్కు
మీకు ఫోన్ చేస్తాను మీరు పంపిండి
ఆ
హ
అ
ఇంకేం చేస్తున్నారు మరి
ఇంకా ఏం చేస్తాను అదే కూర్చొని సినిమా చూస్తున్నాము పిల్లలు లేరు కాలేజీకి వెళ్ళిపోయారు
హ అప్పుడే
ఆ అప్పుడే ఎలిపోతారు మారీ అప్పుడే అంటే సాయంత్రానికి వస్తారు ఇంకా ఇంకా అప్పుడు దాకా టీవీ చూస్తారు టీవీ చూస్తూ ఉంటాం టీవీలో సినిమాలు సీరియల్స్ ఇంకాేమన్నా స్పోర్ట్స్ ఇంకేమైనా వస్తే ఫుట్బాల్ అవన్నీ చూస్తాం హ
అయిపోయింది
అ మీరు చెప్పరా ఏన్ని ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడతారా ఆడతావా ఫుట్బాల్
ఆ ఆడతాం
ఆ హ్ హ్ ఇంకా
ఏముంది ఏం లేదు
ఉ
ఊ
అగే
అయినా భోజనాలు
ఆ అయినయి
ఏ
అ